అ హలో హలో హలో
హలో
హలో ఎలా ఉన్నారు
బావున్నాను నువ్ ఎలా ఉన్నావ్
ఆ నేను బానే ఉన్నాన్ ఈ రోజు నేను ఈరోజ్ ఈ రోజు నేను ఫాస్ట్ గా లెక్సీ వాకింగ్క వెళ్ళాను తర్వాత బ్రేక్ఫాస్ట్క వెళ్ళాను మీరు రోజు ఎన్నింటికి లేగుస్తారు
నేను రోజు ఉదయం ఆరు గంటలకి లేస్తాను
ఉమ్
ఆ తర్వాత వేడి నీళ్లు తాగి వ్యాయామం చేస్తాను అధి మన శరీరానికి చాలా మంచిది
ఆ
మీరు ఉదయం ఏ పనులు చేస్తారు
నేను కూడా బాగా నేను కూడా బాగానే లెగిసి రోజు అ వాయ ఎక్సర్ సైజ్ లు అండ్ మన హెల్త్ కి చాలా ఉపయోగపడే అన్ని చేసి
మంచి విషయం
హ
ఈ రోజు కాలేజీకి ఎన్నింటికి వెళ్లారు
ఈ రోజు కాలేజీకిి నైన్ తట్టికి వెళ్ళాను మీ కాలేజ్ లో ఏమేమి ఫంక్షన్స్ ఏమేమి చేస్తారు
మాకు దాండియా అనేది బాగా చేస్తారు అలాగే హోలీ కూడా నార్త్ ఇండియన్స్ బాగా జరుపుకుంటా టార్
మా కాలేజ్ లో అయితే రీసెంట్ గానే సంస్కృతి ఫెస్ట్ చేశారు చాలా బాగా చేశారు ఆ మళ్ళీ స్పెషల్ గెస్ట్ ఎస్ ఏమో హీరో నిఖిల్ ఇంకా సింగర్స్ లిప్సికా వాళ్ళ అందరూ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్ సామ్ మేం అయితే చాలా బాగా అనిపించింది అండ్ స్కోట్స్ కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ బాగా చేశారు
అవునా నువ్వు దేంట్లో పార్టిసిపేట్ చేసావు
నేనేమో క్విజ్ లో క్విజ్ ఆంట్ అండ్ కోడింగ్ రివర్స్ కోడింగ్ లో పార్టిసిపేట్ చేశాను కానీ ఏమిీ ప్రైజెస్ రాలేదు జస్ట్ పార్టిసిపేట్ చేసాము అంతే
ఏం పర్వాలేదు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మనకి అది ముఖ్యం ప్రైజు వచ్చిందా
ఆ మళ్ళీ నైటేమో డీజే పెట్టారు చాలా బాగా ఎంజాయ్ చేసాము మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ పెట్టారు డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటెమ్స్ టేస్ట్ చేసాం
ఏమేమ్ ఫుడ్ ఐటమ్స్ పెట్టారు
కలీమొ పాని పూరి డిఫరెంట్ ఫ్రూట్ జ్యూసెసు బిర్యానీ
మం
ఇంకా షుగర్ కేన్ షుగర్ కేన్ జ్యూస్ అవన్నీ పెట్టారు చాలా బాన్నాయ్
మంచి విషయం స్నేహితులతో బాగా ఎంజాయ్ జేసావా
ఉ బాగా చేసాం మీ కాలేజ్ ఫెస్ట్ అయిపోయిందా
మా కాలేజ్ ఫెస్టు ఒక నెల క్రితం అయిపోయింది
ఔ బాగా ఎంజాయ్ చేసావరా మరి
మాకు ఇక్కడ సింగర్స్ వచ్చారు వాళ్ళు పంజాబీ సింగర్స్
హాలిడేస్ ఎప్పడునుంచి మీకు
మాకు సంవత్సరంలో రెండు సార్లు హాలిడేస్ ఇస్తారు ఒకటి హోలీకి ఒకటి దివాళికి
ఓ మాకైతే ఉగాదికి ఇస్తారు మేము ఉమ్ వెన్స్డే వెన్స్డే నుంచి హాలిడేసు ఇంక వెళ్ళాలి
ఉగాది ఎన్నో తారీకొచ్చింది
అంతొమ్మిదో తారీఖు వచ్చింది
అవునా ఇక్కడ వాళ్ళకి ఉగాది అంటే కూడా ఏంటో తెలియదు మాకు ఆరోజు సెలవు కూడా ఉండదు
ఉమ్ మనస్ సంస్కృతి మన తెలుగు సాంప్రదాయం మొత్తం పోతుంది
అవును ఏం చేద్దాం
అసలు ఇది తెలుగులో ఊ అవన్నీ అంతరించిపోతున్నాయ్ కొంచెం అన్నా మనం వాటిని డెవలప్ చేయాలి
అవును ఇంకా నీ స్నేహితులు పేర్లు చొప్ ప్పు
మా స్నేహితులు పేర్లు అర్షియా ఆ సౌజన్య అంజలి భవాని వీళ్ళు నా ఫ్రెండ్సు మా స్నేహితులు మీస్ మీస్నేహి తలు పేర్లు చెప్పండి
మనం వేరే విషయం మాట్లాడుకుందాం
ఆ చప్పండి
మీకు ఒక సేమ్ లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి
నాక్కొక్క సెమ్ లో ఒక్క సెమ్కు వచ్చేసరికి ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి
అవునా వాటి పేర్లు చెప్పగలరా
ఆ ఈ సమ్మెకి అయితే మెఫ్ఫా ఓ ఆపరేటింగ్ సిస్టమ్స్ డిటిఐ డిటిఐ అనగా డిజైన్ థింకింగ్ అడ్ అల్గోరిధంమ్స్ అండ్ ఆ తర్వాత ఉమ్ ఆ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ పైతాన్ జావా ఉంటాయి మీకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి ఏమేమి ఉంటాయి
కెన్ సెంలోనే అయిపోయ్
ఆ మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది పాయింట్స్ సెమ్ముకి
మాకు లాస్ట్సెమ్ంలో ఎయిట్ పాయింట్ నైన్ వచ్చింది
ఓ ఇంకా బాగా తెచ్చుకొని మంచిగా మంచి పొజిషన్ లో మంచి స్థాయిలో ఉ నండి
మాకు ఇంకా త్రాడు సేం రిజల్ట్స్ రాలేదు
అవునా ఆ వస్తాయిలే
దొ పోయి చెమ్మన్నా ఈ నెల రావచ్చు
ఆ ఆ ఓ
మీరు ఇంటర్న్షిప్స్కి ఏమన్నా
మా కాలేజ్ అయ్ ఆ ఇంటర్న్షిప్స్ కి ఏం చేయలేదు ఇంకా థర్డ్ ఇయర్లో చేద్దాం అనుకుంటున్నాం
ఆ మీ కాలేజ్
మీరు మీరు చేస్తున్నారే
లేదంటే మాకు పీడ అపేడాని టంటెన్షిప్స్ వస్తున్నాయి కానీ మ కానీ
ఆ
నేన్ అది చేశాన్ అస్త్ దుర్గ్ నియాలో నాకు సర్టిఫికేట్ వరకు వచ్చింది వచ్చింది
ఆ
మీరు లింక్డన్ ఫాలో అవుతారా
ఆ ఉంది నాకు అకౌంట్ మీరు చెప్ మీ ఐడి చెప్పరా మీ నేను కూడా కనెక్షన్ అవుతాను మీకు
నేను తర్వాత రిక్వెస్ట్ పంపుతాను లింక్ ఇన్ అనేది మనకి చాలా అవసరం బీటెక్ లో
ఆ అవును మన్మేమన్ ఆ ఆ ఆ మనకి ఫ్యూచర్ లో ఉపయోగపడుతుందది
సర్టిఫికెట్స్ ప్రైజెస్ మా
ఆ
ఓకేమ్
ఆ అవును అది చాలా ఉపయోగపడుతుంది మనకి ఫ్యూచర్ లో జాబ్స్ రావాలన్నా
అవును మీ కాలేజ్ లో లెక్చర్ క్యాన్సిల్ అవుతాయా క్లాసెస్
ఆ అవుతాయి ఏమన్నా ఫంక్షన్స్ ఉంటే ఒక వారం ముందే మేము క్లాసెస్ చెప్పొద్దని అందరినీ అడుగుతాము ఇంకే చెప్పరు
అవునా
ఆ వాళ్ళు చెప్తామంటారు కానీ మేము వినము వచ్చేస్తాం బయటికి
మీకు సెమ్ మార్క్స్ ఎలా కాలిక్యులేట్ చేస్తారు
ఏంటి అర్ధం కాలేదు
సెమ్ మార్క్స్ ఎలా కాలిక్యులేట్ చేస్తారు
సెమ్ సెమ్ మార్క్స్ మేము సెమ్ ఇక్కడే రాస్తాం మా కాలేజ్ లోనే సెంటరు కాకపోతే కరెక్షన్ ఏమో వేరే కాలేజ్ వాళ్ళు వచ్చి కరెక్షన్ చేస్తారు మిడ్ మార్క్స్ కూడా టాలీ చేస్తారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటారు టూ మిడ్స్ మీద కలిపి అ
అవును మరియు అటెండెన్స్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారు
అటెండెన్స్ కి పోయిన్ సెమ్ దాకా అయితే అందరికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేసేస్తారు కానీ ఈ సెమ్ కి రూల్స్ మార్చారు అందరు అబ్సెంటీస్ ఎక్కువ పెడుతున్నారు అని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా తగ్గితే కోఆర్డినేషన్ కడతామని రూల్ పెట్టాడు ఇంకా అంద అందరు ఇంక కంపల్సరీగా వస్తున్నారు కాలేజ్కి
అవునా అస్ అసైన్మెంట్స్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారు మెంటార్ మార్క్స్ ఏమైనా ఉంటాయా
ఆ అసైన్మెంట్స్ కి వాళ్ళు ఇచ్చేస్తారు ఫైవ్ మార్క్స్ అందరికి అది రూల్ ఇంకా
మెంటార్ మార్క్స్
ఆ మెంటార్ ఏం ఉండదు మాకు ఓన్లీ అసైన్మెంట్స్ ఒకటే అవి ఫైవ్ మార్క్స్
అవును మాకు కూడా అంతే కానీ ఇక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది మెంటార్ మార్క్స్ లీడర్స్ కి మాత్రమే ఇస్తారు సియార్స్ కి మాత్రం
మీ మీ సెమ్ కరక్షన్ బాగా స్ట్రిక్ట్ ఆ లేకపోతే నార్మల్ గా జరుగుతదా ఆ
మా సెమ్ కలెక్షన్ ఇక్కడే చేస్తారు కానీ ఎక్కడ స్కాలర్షిప్ ఇవ్వాల్సి వస్తుంది అని నైన్ పాయింట్స్ వేయడానికి చూస్తారు వేయ్యకుండా ఉంటానికే చూస్తారు
ఓహో
ఉమ్
సరే మరి నేను ఇక స్నానం చేసి చదువుకోవాలండి
అలాగే మళ్ళీ కలుద్దాం ఇప్పటికి సెలవు